హలో
అ హలో అండి ఊమ్ ఈరోజు మన టాపిక్ ఒచ్చేసి పట్టణాలు పల్లెలు అండి అయితే ఇప్పుడు మన ఊమ్ ఆ అవునండి దాని గురించి మనం మాట్లాడదాం సో పల్లెలో అ పట్టణాలల్లో పట్టణ జీవితము డిఫరెంట్ గా ఉంటుంది పల్లెల్లో జీవన శైలి అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది గదండి పట్టణాలలో ఏముంటుంది అంటే అన్ని టెక్నాలజీ అనేది బానే డెవలప్ ఉంటుంది కానీ మనము ఏం గురి మంచి మాట్లాడుతున్నామంటే ప్రకృతి అండ్ పొల్యూషన్ వాటి గురించి మాట్లాడు తున్నాం సో అక్కడా ఇక్కడా కంపేర్ చేస్తే పట్టణాలలో పొల్యూషన్ను చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మనకు తెలుసు గదండి పొల్యూషన్ వల్ల ఎ ఎలా ఉంటుంది ఎ ఎలాంటి రోగాలు వస్తున్నాయి అనేది మనము ఎంతో తెలుసు అదే గ్రామాలలో అయితే అలా మొత్తము పల్ ఆ ఆ చెట్లు చేమలు ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎంతో మంచిగా ఆ ఉంటుంది నా నాచురల్ గా ఉంటుంది
అవునండి మీరు చెప్పినట్టు నిజమేనండి హలో మీరు చెప్పినట్టు నిజమేనండీ పట్టణ జీవితము పల్లెటూరు జీవితం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అదే పట్టణ జీవితంలో అయితే మొత్తము వాతావరణం అంతా పొల్యూషన్‌తో నిండి ఉంటుంది అన్ని ఫ్యాక్టరీసు అవన్నీ ఉండడం వల్ల మొత్తము ఆ పొల్యూషన్ అయి ఉంటుంది అదే పట్టణ జీవి పల్లెటూరు జీవితంలో అయితే మొత్తము ప పొలాలతో నిండి చెట్లతో నిండి ఉన్నట్ ఉండడం వల్ల అంత పొల్యూషను ఉండదు ఆ అంత పొల్యూషన్ ఉండదు మళ్లీ ఫ్యాక్టరీస్ అనేటివి ఉండవు కాబట్టి అక్కడ ఆరోగ్య సమస్యలు గూడ తక్కువగా ఉంటాయి కాకపోతే ఇక మనము బతకాలి మనకు కూడా ఉద్యోగ అవకాశాలు కావాలి ఆన్ కావడం కోసం కొంతమంది పట్టణాలకు వలస వెళ్ళేసి అక్కడే జీవితం గడుపుతూ ఉన్నారు కాకపోతే పల్లెటూరు జీవితంలో అయితే ఏలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి
ఆ అదే అండి ఇప్పుడు మీ పట్టణాల్ పట్టణ జీవితము గడిపే వాళ్లు యొక్ అక్క ఆ ఏజ్ అనేది చాలా అంటే తొందరగా అయిపోవడం అనేది ఇది జరుగుతుంది అదే గ్రామాలలో అయినా పల్లెల్లో అయినా వెలిగే పా బతికే వారు ఎలా ఉంటారండి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ గూడ చా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అంటే వాళ్లు ఎలాంటి జంక్ ఫుడ్ కానీ ఎలాంటివి కానీ తీసుకో కుండా నచురల్గా ఫడ్ వాళ్లు జొన్నలు రాగులు ఇలా డిఫరెంట్ గా హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్లకు ఎంతో మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అదే పట్టణాలలో అయితే అది ఆ రాగ్ గులు అవి ఇవి ఏంటి అన్నట్టు గాకుండా జంక్ ఫుడ్ మీద ఎక్కువగా వాళ్లు ఇన్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ల హెల్త్ అనేది ఖరాబ్ చేసుకోవడం మనేది మనము చూసు ఉంటాము కదండి
ఉమ్మ్ అవునండి మీరు అన్నట్టే ఇంకా పట్టణ జీవితంలో అయితే జాబ్ చేసుకుంటు ఉం ఉ ఉంటూ తినడానికి ఫుడ్ తినడానికి కూడా టైం వాళ్లు స్పెండ్ చేయరన్నమాట ఒక టైం కంటూ తినరన్నమాట అలా ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడడం వల్ల అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి య్య పట్ ఆ పల్లెటూర్ లో అయిత్ ఏ ఇగ టైం కి తింటారన్నమాట ఇప్పుడు పొలం పనులు చేసుకునే వాళ్ళైనా వాళ్లకు ఒక టైం పెట్టుకొని ఆ టైంకిి ఫుడ్ మళ్లీ ఆ ఆరోగ్యవంతమైన ఆ ఆ పోషకాలు ఉన్న ఫుడ్ ని తీసుకుంటూ ఉండి అందరరోగ్యంగా ఉంటారు ఇక్కడ తినడానికి కూడా టైము కేటాయించారు ఎప్పుడు పనిలో పడి
ఫుడ్ తీసుకుంటూ ఉంటారండి
అవునండి అయితే ఇప్పుడు పట్టణాలల్లో నివసించే వాళ్లు ఎలా ఉంట్ ఉంటారంటే వాళ్లు వాళ్లది వాళ్లే అన్నట్టుగా ఉంటారు అదే గ్రామాలలో పల్ పల్లెల్లో అయితే వాళ్లు ఒక ఆ ఒక కుటుంబం లేక అంటే చుట్టుపక్ పక్క వాళ్లు ఒక కుటుంబం లేక మెలిగి వాళ్ల బాధలు వీళ్ల బాధలు అనేది షేర్స్ చే చేకుంటారు అంటే ఇ ఇలా పట్టణాలలో అంటే అలా ఉండదు కదండి అపార్ట్మెంట్స్ లో ఎవర్ అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఉంది వాళ్ళ ప్రాబ్లస్ ఏంటిదో ఎవరికి చె ప్పుకోకుండా వాళ్ళు వాళ్ళే ఉంటారు కదండి అదే గ్రామాలలో అయితే ప్రతిదీ మేమున్నాము అన్నట్టు ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది మనక ఏమన్నా మన ఇంట్లో ఏమన్నా అయ్యింది అంటే వాళ్ళు కూడా అంత కేరింగ్ అనేది మనము గ్రామాలలో పల్లెల్లో అయితే చూస్తుంటాము
ఉమ్ అవునండి ఇకా పల్లె టూర్లో ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళకి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఏమి ఉండవు కదండి కాలేజెస్ అలా కాలేజెస్ కానీ చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేక అలా పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది సో పల్లెటూరులో కూడా అలాంటి విద్యా అవకాశాలు కోసం భవనాలు నిర్మించినట్లయితే అలా అక్కడ వెళ్ళ కుండా అక్కడే చదువుకుంటారు అని నా అభిప్రాయం అండి
అవునండి పట్టణాలలో అంటే ఇంకా మనకు అవన్నీ టెక్నాలజీ అయినా ఏది అదేనా ఈవెన్ మీరు అంటున్నారు ఎడ్యుకేషన్ పర్పస్ కాకుండా హాస్పిటల్ హాస్పిటల్స్ కూడా చాలా మంది కూడా హాస్పిటల్స్ సరైన సదుపాయాలు పల్లెల్లో లే కుండా కూడా ఎక్కువ మంది పట్టణాలలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటము చాలా ఇలాంటి ఇవన్నీ కూడా మనము ఆ నిత్య జీవితంలో అనేది మనం చూస్తూనే ఉంటాము ఇలాంటి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది కాకపోతే అంటే ఒక రకంగా అనేది పట్టణాలు చాలా బెటరు ఒక ఒక రకంగా అనేది పల్లెళు బెటరు అని నేను అంటున్నానండి
అదే అలా చెప్పడానికి లేదనమాట ఇంకా పొల్యూషన్ పరంగా అయితే పల్లెటూర్లో ఉపాధి పరంగా అయితే పట్టణాల్లో ఇంకా స్టడీస్ పరంగా అయినా ఇంకా హాస్పిటల్స్ అయితే అలా పట్టణాల్లో అలా ఈక్వల్గా ఉంటుంది ఇ పొల్యూషన్ పరంగా మాత్రము అక్కడ ఉండడము ఇంకా కలిసిమెలిసి అదే మీరు అన్నట్టు ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుతూ ఉంటారు పట్టణాల్లో ఇక్కడ పల్లెటూరులో అయితే ఇంకా అందరు మన వాళ్ళే అనుకొని అందరు ఏ ప్రాబ్లం వచ్చినా మన ప్రాబ్లం అనుకొని ముందుకు వస్తూ ఉంటారన్నమాట ఆ అలా అంటే ఇంకా చెప్పలేము పట్టణంది పట్టణంది బాగుంటదా జీవితము పల్ పల్లెటూర్ది బా అలా చెప్పలేకపోతున్నాము ఇప్పుడు గడప జీవనము గడపాలి అంటే అంటే చాలా ఆ జీవనం గడపాలి అంటే ఇంకా పల్లెటూ హైదరాబాద్ చి పట్టణాలకు వెళ్లాల్సిందే కదండి ఇక ఫైనాన్షియల్ గా డెవలప్ కావాలంటే సో ఈక్వల్ గా చెప్పలేము
ఉమ్ అదేనండి మీరు అన్నటె కూడా పల్లెటూరు వాతావరణమైన ఆ పట్టణాలన్నా ఇంకా మీరు అన్నట్టు ఇంకా జాబ్ పర్పస్ అయినా ఎడ్యుకేషన్ పర్పస్ అయినా ఏ దానికైనా మనము ఫైనాన్షియల్ గా కూడా చాలా డెవలప్ పోవాలి అంటేవ్ అ ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో నుంచి సిటీస్లోకి రావడము వ అక్కడ ఆ జాబ్స్ చేసుకోవటము చదువుకోవడము ఇలా ఎన్నో రకాలుగా అనేది వాళ్ లు బనిఫిట్స్ పొందుతున్నారు సో నేను ఏమంటున్నానంటే ఒకవేళ పండగలు అయినప్పుడు ఊర్లలోకి యెల్లి ఆ పండగ వాతావరణము అక్కడ ఉన్న ప్రకృత్ కృతిని అనేది ఆస్వాదించాలి అందుకోసమే కదాండి ఇప్పుడు ఏదన్నా పండగలయినప్పుడు కూడా సంక్రాంతి దసరా ఇలా ప్రతి పండగకు అయినా మనము సిటీస్ లలో చాలా జనాలు అనేది తగ్గిపోతుంటారు అంటే అ దరు వాళ్ళ ఊర్లల్లోకి వెళ్ళేసి పల్లెల్లో అక్కడ వెళ్ళేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనము చాలా ఇప్పుడు న్యూస్ ఛానల్స్లోనే డైనా ఎక్కడైనా ఎవరైనా అగ్ అలానే వెతుంట టారు కదండి చూపిస్తుంటారు ఆ సంక్రాంతి అప్పుడు అక్కడ వాళ్ళ ఊళ్ళల్లోకి వెళ్తున్నారు ఆ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్సులు ఒకటే దగ్గర ఉన్నాయి ఇలాంటివన్నీ మనం న్యూస్లో అనేది చూస్తుంటాము కదండి
అవునండి
ఇంకా పండుగ వాతావరణం అంటే ఇంకా పల్లెటూళ్లలో బాన్ బాగుంటుంది ఇప్పడ్ జనరేషన్కి మెయిన్గా ఆ పండగ వాతావరణం తెలియాలి అంటే పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ఉన్నా అక్కడ ఎలా జరుపుకుంటారు ఆచారాలు అయితే అక్కడికి యెల్లే తెలుసుకోగలగు ఉతాము ఇప్పటి జనరేషన్కి అవి తెలియాలంటే కంపల్సరీ పల్లెటూరు జీవనం గురించి పల్లె టూర్కి వెళ్ళేసి అక్కడ పండగ టైమ్లోనన్నా ఈవెన్ ఆ టైలోనన్నా స్పెండ్ చేసి వాళ్ళలకు పండగ విలువలు కానీ నైతిక విలువలు కానీ ఇప్పటి జనరేషన్కి తెలియచేయాలి.
అవునండి మీరున్నట్టే ప్రతి వాళ్ళు కూడా ఇలానే ఆలోచించారనుకోండి కొంతమంది ఏంటి అంటే ఎందుకు పల్లెల్లోకి వెళ్ళడం అన్నట్ టు కొంతమంది అలా ఉంటారు సో అలా కాకుండా అన్నిట్లో అన్ని టైప్ లో ఉంటే కూడా చాలా మంచిగా ఉంటుంది అంటే అద అక్కడ పట్టణాల పట్టణాలలో ఎంజాయ్ చేసే పట్టణల్లో ఎంజాయ్ చేయాలి పల్లెల్లో ఎంజాయ్ చేయాల్సింది పల్లెలో జేయాలి మొత్తానికి ప్రకృతిని ఆస్వాదించాలి పల్లెల్లో ఉన్న ప్ర కృతిని స్వా స్వాదించాలి పట్టణాలలో ఉన్న టెక్నాలజీని అసు యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యుూటిలైజ్ చేసుకొని మనము ముందుకు వెళ్ళితే మన జీవితం అనేది ఆనంద దాయకంగా ఉంటుంది హలో
అ ఆ అవునండి మీమ్ మాటల్లో మీరు చెప్పే మాటలకి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయానన్ అండి చాలా బాగా చెప్పారు అసల్కి ఆ ఈ మాట ఈ వాక్యం చాలా బాగా నచ్చిందండి నాకు ఈ పట్టణ జీవితము పల్లెలలో జీవితము మనం అందరము ఆస్వాదించాలి అన్న మాట నాకు చాలా బాగా నచ్చిందండి.
అ అవునండి అవునా అండి మీరు కూడా చాలా బాగా మాట్లాడారండి నాకు తెలివని విషయం లు కూడా చాలా చెప్పారు
ఉం
ఓకేనా అండి
ఓకే అండి ధన్యవాదాలండి టైం అయిపోయింద అంటి
అదేనండి టైం అయిపోయినట్టుంది అందుకోసమే చూస్తున్నాను
ఉం థ్యాంక్ యు అండి ధన్యవా
ధన్యవాదాలండి